హలో ఆ
హలో మాట్లాడేది సాయి వివేక్ కేనా హాలో
ఆ
మాట్లాడేది సాయి వివేకేనా
హా చెప్పండి
ఎలా ఉన్నారూ
అవును.
ఎలా వున్నావు?
నేను బాగున్నా మీరు?
నేను చాలా బా బాగున్నాను చాలా రోజ్ జులైంది మీతో మాట్లాడి ఎలా అవుతుంది మీ లైఫ్
అ మంచిగనే అవుతుంది మీది
ఆ ఒకే ఒకే మీ కాలేజ్ లైఫ్ ఎలా అవుతుంది.
అవుతుంది మొన్ననే ఫస్ట్ సెమ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సెమ్
కొంచం గట్టిగా మాట్లాడండి నాకు వినిపీయట్లేదు.
ఇక్కడ నాకు తెల్సి సిగ్నల్ లేదు సిగ్నల్ లేదండి
ఓకే కాలేజ్ లైఫ్ అంటే చాలా బిజీ ఉంటుంది కదా క్లాసెస్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ మీకు అన్ని టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు.
మా ఫ్రెండ్స్ కొన్ని రాసిస్తారు. మీరు కొన్ని రాసిస్తారు సిస్తారు నేన్ కొన్ని డా
ఇవన్నీ బిజీ అవ్వట్లేరా మీరు ఇవన్నీ చేయడం వల్ల
ఏం బిజీ అయితలే కనీ రిస్క్ బీటెక్ వేస్ట్ ఏ అండి
నాకైతే కొన్నిసార్లు కాలేజ్ లైఫ్ అంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ చాలా ఫన్ కూడా ఉంటుంది
ఫన్ ఉంటాయి బట్ క్లాసెస్ ఉండద్దు వేరే ఎంజాయ్ చేయాలి అంతే
మరి చదువు విషం
మళ్ళ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టార్ట్ చేస్తే అయిపోతది.
మీరు స్కూల్ లైఫ్ తో పోలిస్తే కాలేజ్ లైఫ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారా
అలా ఏం లేదు స్కూల్ లైఫ్ స్కూల్ లైఫే కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫే
మీకేదంటే ఇష్టం
దానికి అదే దీనికి ఇదే అట్లా కంపేర్ చేస్తే ఎట్లాంటయి మెమోరీస్ అనే ఎక్కడ ఉండేటి అక్కడ ఉంటాయి
కానీ స్కూల్ లైఫ్ తో పోలిస్తే కాలేజ్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటది. ఇక్కడ కాలేజ్ లైఫ్లో చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది కదా కాలేజ్లో
అలానే స్కూల్ లైఫ్ వేరు డిఫరెంట్
మళ్ళీ స్కూల్ లైఫ్లో టీచర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ కాలేజ్లో లెక్చరర్స్ ఫ్రెండ్లీగా గైడ్ చేస్తారు. కానీ మనమే రెస్పాన్సిబుల్గా ఉండాలి.
కాలేజీలో కూడా ఆ లెక్చరర్స్ కి ఏం రాదు మనకి చెప్పనికి కూడా లెక్చరర్ సబ్జెక్ట్ రాదు
అలా ఎందుకుంటున్నారు మీరు
మాకు ఎప్పటి వాళ్ళకి ఎవరికి అంటే ఎవ సబ్జెక్ట్ రాదు ఇంక స్కూల్ మంచిగా నచ్చేది ఎ చెప్త
అది కూడా నిజమే, మరి అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్కున్నారా
ఆ చేస్తాన్నా
ఓకే కాలేజ్ లో ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది కాలేజ్ లో
పర్ మన చాలా కనెక్షన్స్ అయిపోతాయి ఎవరో ఒకరు ఆడ మాట్లాడుతున్నా బంగ్ కొట్టేటప్పుడు ఎవ ఎక్కడనైనా ఫ్రెండ్షిప్ అయిపో అయిపోతాారు అక్కడ
మాట్లాడండి అంత ఫాస్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు
నా స్లాంగ్
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ కాపోతే కాలేజ్ లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటది మీరేమంటారు
అవును నిజమే
ఫ్రెండ్స్ తో కలిసి క్లాసెస్ కెళ్ళడం క్యాంటీన్ కు వెళ్ళడం ప్రాజెక్ట్స్ చేయడం ఇవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ కొత్త ఎక్స్పీరియన్సెస్ మీరు ఇవి ఫేస్ చేసారా
చాలా ఫేస్ చేసాం
మీరు ఎగ్జామ్స్ కి ముందు గ్రూప్ స్టడీ లాంటివి చేసుకుంటారా హెల్ప్ఫుల్గా ఉంటుందా మీకు
నానే ఏం లేదు బట్ మా రూమ్లు ఒక్కడ ఉంటాడు నా నేనే చదువుకుంటా అవసరం ఉన్నప్పుడు మా అక్క హెల్ప్ చేస్తుంది
ఆ
ఆ చాట్ జిపిటి లో చదువుతా అంతే ఇక్కడ మా ప్రైవేట్ హస్టర్ కాబట్టి ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ అంతే ఏం నడవే
ఓకే ఆ మీరు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే స్ట్రెస్ అవుతారా బాగా చదువుతారా ఎలా ఉంటంది మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే
ఒకటి అన్నాయి అవుతాం చిన్న కాడికి అవుతాం ఇంకా బుక్లెట్లు నంపితే వాళ్ళ మార్స్సేస్తారు
నాకైతే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే కొంచెం స్ట్రెస్ గా ఉంటుంది మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ముందు అసైన్మెంట్స్ రికార్డ్స్ ప్రాక్టికల్స్ అన్ని అన్ని ఒక ఒకసారి వస్తాయి కొన్నిసార్లు రాత్ర అంతా చదవాల్సి వస్తుంది
మీకు గర్ల్స్ కి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండయి కాబట్టి ఎట్లా అన్ని పాస్ చేస్తాడు
అని మీరు అనుకుంటునారు అంతే మా కాలేజ్ లో అలా ఏం చెయ్యరు
నెకాల జ
కాలజ్ లైఫ్ అంటే ఫన్నూ ఉంటది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కూడా చెయాలి ఎగ్జామ్స్ రాయాలంటే చదువుకోవాలి అల అదే కాాలేజ్ లైఫ్ స్పెషల్ హలో
మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కాలేజ్ లైఫ్ లో
మాకు చాలా బోరింగ్ ఉంటదండి నాకు ఎక్కుగా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు లేరు ఉన్నరే ఒకరు ఇద్దరు వాళ్ళతోనే ఉంట ఫన్ ఉంటది అలాగే హార్డ్ వర్క్ కూడా చేస్త కాలేజ్ క వెళ్తా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి స్ట్రెస్ అవ్ త ఆ ఎగ్జామ్స్ టైమ్ లో స్ట్రెస్ ఉంటది ఆ ఇన్కంప్లీట్స్ నైట్ అంత కూర్చోవల్సి వస్తంది ఎగ్జామ్స్ రాయాలంటే కొన్నిసార్లు అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి వస్తయి కానీ కొత్త ఎక్స్పీరియన్స్ బావుంటది ఎక్స్పీరియన్స్ మీ కాలేజ్ లో ఈవెంట్స్ ఆర్ ఫెస్ట్ అండ్ అలాంటివి జరుగుతాయా
మా కాలేజ్ లో య అలాంటివి జరగవ్ ఓన్లీ యాన్యువల్ డే ట్రెడిషనల్ డే స్పోర్ట్స్ వీక్ అన్నరు గానీ స్పర్ట్స్ ఎక్కువ ఇష్టం బోరె
మీ కాలేజ్ లో టెక్నికల్ ఈవెంట్స్ జరుగుతాయా మరి
అప్పుడప్పుడు జరుగుతాయి కానీ అది ఎవరు ఎక్కువ వెళ్లరు పాటి స్పెట్స్ చే
కానీ అవి స్టూడెంట్స్ కి, టాలెంట్ ప్రూవ్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ కదా,
స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కి ఎక్కువ ఏం రాదు థర్డ్ ఫోర్త్ ఇయర్స్ అవసరం లేదని, నెగ్లెట్ చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయ వాళ్ళు నాన్ టెక్నికల్, గమ్స్ లైక్ పబ్జీ ఫ్రీ ఫైర్ మీ ఇంట్రెస్ట్ ఉంటది
ఎందుకంటే మీరు ఎక్కువ చదువుకోరా అన్ని గేమ్స్ వైపే ఉంది మీ మైండ్,
అది అదే మారి ఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లైట్,
మా కాలేజ్ లో ట్రెడిషనల్ డే ఉంది, థర్టీన్త్ కి సో ఆన్యువల్ డే కూడా ఉంది ఫోర్టీన్త్ కి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి డడాన్స్ సింగింగ్ డ్రామా గేమ్స్ ఎవ్రీథింగ్, చాలా ఎక్సైటింగ్ గా ఉంటది,
ఐ కానే
మీ కాలేజ్ లో అకాడమిక్స్ డే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారా,
మాకు అయితే అంత ఏం నేర్ప
ఏమేం స్కిల్స్ నేర్పిస్త తరు
జావా పైతాన్ సీ ల్యాండ్
స్కిల్స్ లైక్ టైమ్ మేనేజ్మెంట్ టీమ్ వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు ఇవి మన ఫ్యూచర్ కెరియర్ కి చాలా, ఉపయోగపడతాయి మీరేమంటారు,
ఆ అవును
ఎగ్జాక్ట్లీ కాలేజ్ ఎస్ నాట్ జస్ట్ అబౌట్ మార్క్స్ ఓవరా ఆల్ డెవలప్మెంట్ మీద మనం చేసే ప్రాక్టీస్ కాలేజ్ అంటే,
ఎగ్జాక్ట్లీ
మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి కాలేజ్ తర్వాత,
సాఫ్ట్వేర్ ఇంజనీర్
హలో
హలో సోఫ్ట్వేర్ ఇంజనీర్,
ఇంకా హయ్యర్ స్టడీస్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదా,
అంతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళా ఇంకా డెవలప్ అయ్యి ఇంకా సాలరీ ఎక్కువ తెచ్చుకోవడం,
ఓకే నేను మాత్రం నాకు ఒక మంచి జాబ్ పొందాలనుకుంటున్నాను నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, కాలేజ్ అని ఇది లైఫ్ మన గోల్స్ కి ఒక ఫౌండేషన్ లాంటిది,
కాలేజ్ లు నుంచి మీకు ట్రిప్, ట్రిప్ ఏమి ఉండదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ కదా,
అవును
ఇప్పుడు అట్లా టెంపుల్స్ అట్లా తిరగండి కదా,
ఒకే అండి కాలేజ్ నుండి ఎలాంటి ట్రిప్స్ ప్రొవైడ్ జెయ్యరు అంటే టెక్నిక్ కల్ గ కంపెనీ విసిట్స్ కి తీసుకెళ్తారు అంతే స్కూల్ కాదు కదా ట్రిప్స్ తీసుకెళ్ళడానికి
కాలేజీ వాళ్ళు కాకుండా మ మీ నుంచి వెళ్ళి ఫ్రెండ్స్
మేం వెళ్తాం ఫ్రెండ్స్ వెళ్తాం బయట కొంచెం రిఫ్రెష్మెంట్ గ ఎప్పుడు ఇస్ పేస్ లో ఉండే బా ఉండే కాకుండ
అ హా
ఇంకా మీ కాలేజ్ గురించి ఏమైనా చెప్పండి
మా కాలేజ్ మరి అంత ఏం మా కాలేజ్లో అంతా ఏమి ఉండదు మీ కాలేజ్ గురించి చెప్పండి
స ఓకే సాయి వివేక్ మీతో మా మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడితే చాలా మెమోరీస్ గుర్తొచ్చాయి
ఆ ఎస్
సరే సాయివివేక్ మళ్ళీ మాట్లాడదాం
థ్యాంక్స్
ఓకే బాయ్
ఆ